హలో హలో
హలో బన్నరన్న బాగున్నామన్న ఏం చేస్తా ఉన్నారు ఎక్కడున్నారు
అ
హలో
హలో
తిన్నారా అన్నా తిన్నారా తిన్నామా తిన్నామన్న
ఇంకేంటి బుజ్జి విశేషాలు
ఇంక ఏం చేస్తామన్నా మేము ఖాళీ ఉన్నాం ఇంట్ల దగ్గర మీరు ఏదనా ఐడియా ఇస్తే బాగుంటుంది బిజినెస్ వ్యాపారంగా ఏ ఏదైనా వర్క్ చేసుకోవడానికి హలో
ఇంకా అది అంత అది ఇంకా అంతకీలా
ఈడకట్ట అవుతుందన్న సిగ్నల్ ఒక్కొక్కసారి
హలో ఇప్పుడు
ఆ ఇప్పుడు కే అంటే ఏదో ఒకటి చిన్నగా అంటే మీరు చెప్తానే నేను చేసేయను కదాడా నువ్వు చెప్తానే న్ ఐడియాస్ ఏదానికి ఏదఅన్ చిన్న ఐడియాస్ ఏమో నాకు ఏదో ఒకటి సూటు కావ్ జమ్ చెప్పే ద
ఆన్లైన్ ఏమన్నా వీడియో ఎడిటింగ్ అట్లాంటివి నేర్చుకుంటే బెస్ట్ నన్నడిగి తే ఇంట్లో ఉండి
ఏ ద్టింగ్ అంత అది మనసైడ్ అంత డెవలప్ కాలేజ్ పోయారు
ఫ్యూచర్కి వస్తది కదా అని
ఫ్యూచర్ కి వస్తుంది ఫ్యూ మరి ఇంకేమన్న ఏదో ఓకటి తెచ్చుకోవచ్చు కానీ ప్రజెంట్ బిజీ గావల్ల లైప్ బిజీ కావల్ల హ్మ్ మీ సైడ్ బాగా రోడ్ బాగా ఇదేయి మా కాస్ట్ బాగా పెరిగిందంట కదా నిను ఇప్పుడు ఉండే స్టొరు ఇంట్రెస్ట్ చూపలేదంటారు ఎక్కడవి ఒక్కడ ఆగిపోయిన రిజిస్ట్రేషన్ అన్నీ
లేదు లేదు అవి జరుగుతానే ఉన్నాయి ప్రజెంట్ అందరు హౌస్ మీద ఎక్కువ తక్కువైనాయి
అంటే ఇప్పుడు ఏం జరుగుతాంది అంటే ప్లే ప్లేస్ కొని వళ్త క్కుయినారు ఇప్పుడు ఏమన్నా కొంతమంది ఉంటారు కదా సరే ఈ డబ్బులు కి ఇల్లు కట్టేయడమ అది అమ్మేయడమ మళ్ళ కట్టాల్ కొనడం అమ్మడం అట్లా అట్లా చేస్ తామరు
హ్మ్
దాంట్లో బ మనకు కూడా మెలే ఇల్లు కట్టాలంటే అంత యింత కాదు
అవును
ఎక్కువ అలా చేస్తాను ఆ
అమ్మెస్త ఉన్నారు బానే ఉంది ఐడియా ఏమంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కష్టం ఓకే మన దగ్గర మనీ పెట్టుకోవాలి
అవును ఇప్పుడు ఈ వీళ్ళు కూడా అంతే ప్లాట్స్ అమ్మే వాళ్ళు కాని విలాస్ కట్టే వాళ్ళు కాని ఫస్ట్ కొన్న వాళ్ళ తన డబ్బులు తీసుకొని నెమ్మది నెమ్మదిగా కట్టుకుంటా పోతుంటారు మ్మ్ ప్లేస్ అనేది కొనడం తగ్గిచ్చేసినారు తినను
అవునవును అది కరెక్ట్
ఉ కొన్నా కూడా రిజిస్ట్రేషన్స్ కి రూరల్ ఒ క రేటు అర్బన్ కు అయితే ఎంత కాస్ట్ అయిపోయినాయో
అవును మళ్ళీ రోడ్ సైడ్ ఒకటి మళ్ళీ రోడ్లు లోపల ఇచాన్ పే పే
ఉ అప్ పల్లెల్లో అయితే ఎంత తక్కువ ఉన్నాయో అది మళ్ళ అర్బన్ పోతే ఒక మధ్యలో సెంటర్ లో ఎంద అయితే ఫోర్ లాక్స్ అయితాంది అన్నా అట్లా రిజిస్ట్రేషన్ కి
ఉ అదే అదే మాకైతే నాకు కొద్ది లోపల ఉన్నా మొన్న రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను నా పేరు మీద ఎకరాకు పంతొమ్మిది వందల అయినాయి
మనదే మంత ఇది కాదుగా మండలమే కదా ఎక్కడ మీరు కదిరికే రావాలా కదిరి రావాలా
ఆ అంతా కదిరేం కదిరీ అంతా కదిరీ అంతా
పాలిటికే వస్తుందా
ఆ
అదే మున్సిపాలిటీ కే వస్తుంద మిది
ఆ అవును అవును
ఉ అంటే కొన్నావా లేకపోతే మీ అమ్మ పేరు మీద గాని ఇట్లా ఇది చేసుకున్నావా
పెద్దయ్య పేరు మీద ఉండేది నాకు పేరు మీద ఒక ఎకరా ట్రాన్స్ఫర్ దానం ఇచ్చ దానం చూసిందానికి అమ్మ పేరు మీద ఒకటిన్నర ఎకరం ఉంది నా పేరు మీద ఎకరం మొత్తం రెండున్నర
ఓకే ఓకే నీకు పడతంటుందే రైతు భరోసా
లేదు లేదు మొన్ననే కదండి తీసేసారు కొత్త అప్లికేషన్లు ఓపెన్ అయినప్పుడు అప్లై చేయాలి ఆల్రెడీ మొన్న ట్రై చేసిన ఇవి ఓపెన్ కాలే ఓపెన్ అయితే అదే ఈ గవర్నమెంట్ అంతా నాకు పుల్ సపోర్ట్ ఉంది వేరేది చేశాను
ఊ
ఇంగా ఓపెన్ ఐతే వెంటనే చేపిచ్చేసేయ్
ఉ అంటే అంటే అవి ఎట్లా సిక్స్ మంత్స్ ఒకసారి ఓపెన్ అయితాయ ఎప్పుడు అంటే మంత్లీ మంత్లీ ఓపెన్ అవుతాయ
అది ఫలానా టైమ్ ఇస్తాడండి ఇయర్ లో టూ టైమ్స్
ఆహ మూడు సార్ల ఎసేది భరోసా
ఆ ఇయర్కి వచ్చి త్రీ టైమ్స్
అదే ఇది లాస్ట్ అదే ఇది మూడో విడతనా నిన్న బడింది నిన్ననో మొన్ననో
స్టేట్ గవర్నమెంట్ ఫోర్ థౌసండ్ సెంట్రల్ గవర్నమెంట్
ఆ ఊ సిక్స్ బడిందా
ఆ పడింది అమ్మకు పడింది
మెయిన్ అట్లా రైతు భరోస అలు అది బడతంటె
అవును కానీ ఫ్రీ స్కీమ్స్ ఎక్కువ అవాయిడ్ తీసుకోవద్దు అవాయిడ్ చేయాలి కష్టపడి పెట్టుకోవాలి లేదంటే స్టేట్ అంత
అవును ఇప్పుడు ఇంకా ఈ ఫ్రీ బస్ అనేది చానా అన్యాయం అయితుంది
ఇప్పుడు వాళ్ళు బలవంతంగా ఆపోజిషన్ కి చూడుదని ఏదో ఒకటొకటే వేస్తా న్నారు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎటువంటివియ్యాలని లేదు గోరంత వాన్నీ ప్రశాంతంగా బ్రతుకు. చూకుంటున్నారు చూసుకుంటున్నారనేడే ఉ
ఉహు
కానీ జనాలు కొంతమంది అవాడు అలవాటు చేసి ఊరికిే అకౌంట్లో పడడం రేట్లు పెరగడం ఇచ్చేయడం.
ఉమ్ అవునా
ఇప్పుడేం సి పొలిగ ఎవరంత వాళ్ళు ఎవరి పని అదు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు.
ఆమ్
అ
అంటే మీ మీ ఒపీనియన్ ప్రకారము. అన్నే ముందుది బా ఇప్పుడు ప్రజెంట్ బాగుందా
ఇప్పుడే బావుంది.
అహు
అంటే అట్లీస్ట్ అంత బెదిరించేది ఎక్కువ.
అంటే వాళ్ళు ట్రై చేస్తా అన్నారండి. అంటే ఇప్పుడుకి కాకుండా డెవలప్మెంటు హా టెన్ ఇయర్స్ లో ఎలన్నా రావాలని ట్రై చేస్థాన్నారు. అది ఇండస్ట్రియల్ అయినా పర్
తు ఫైవ్ ఇయర్స్ వీళ్ళే వస్తే హండ్రడ్ పర్సెట్ టైతుంది
అవును ఈ విందు కేదైన ట్రై చేసుంటారు ది మధ్యలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు రావడం. మళ్ళా అది సంత మధ్యలో నిలిచిపోవడం అవునవును వాళ్ళు చేసిన ఇది కానీ ఏద న్నా గాని వేస్ట్ అయిపోతుంది
అదే
ఉమ్మ్
ఏం యూజెస్ లు
లేదు అది మేబి వాళ్ళు దో ట్రై జేసిన మరి మనం కంటిన్యూ చేద్దాం అని ఆలోచన కూడా ఉండదు
అవును వీళ్ళు వాడేసి నేనుందుకు చేస్తా
ఔను ఎగ్జాంపుల్ కి ఇవి ఏమంటారు బిల్డింగ్స్ ఉన్నాయి కద నా బి సి హౌసెస్ దాన్ని ఏమంటారు ఎక్కడ చూసినా కదిర్లో గట్ల దగ్గర
అవును ఇప్పుడు వీళ్ళే క్లియర్ చేస్తున్నారు కదా మళ్ళీ అవి
అదే అదే అస ఆ ట్లా ఎంత అమౌంట్ వేస్ తేపోతున్నా
అది పో ఎప్పుడో రెండు వేల పద్నాలుగులోనో రెండు వేల
చా అయప్ప ఫస్ట్ ప్పుడు
ఉమ్మ్
అట్లా కంటిన్యూ చే కంటినుయేషన్ అనేది ఉండదు
కంటిన్యూస్లీ టూ ఇయర్స్ ఉండాలా కచ్చితంగా డెవలప్ ఐతారు ఆ తర్వాత నీకు మనకి నచ్చలేక తీసేయల
అవునా ఇప్పుడు డబ్బులు ఎవుడికిస్తే వాళ్ళకి ఇచ్చేటట్టున్నారు
అట్లా ఉంటే వాడులే
అవునవును
మళ్ళీ క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు
ఆ ఉండదు అంటె మనము ఇప్పుడు ఏదైనా అడిగి అయితే మనము మండల స్థాయిలోనే అడుగుతాము జిల్లా స్థాయికిపోలే అడిగి న కూడా వాళ్ళకి తెలిసింటుందా అవిడ డబ్బులు ఎవరు తీసుకు నడిపిచ్చుకోలేదు అని ఖచ్చితంగా అదద్ద మ్ ఆ రోజు తీసుకున్నావు కదా అని అడుగుతారు
మ్
అట్లా ఇది అయిపోయినాయి ఉన్న రాజకీయాలు
అదె
ఎవరోకరు అంటే వాళ్ళైనా కాంప్రమైజ్ కాాల వీళ్ళన్నా కాాల అట్లా కాకుండా ఎక్కడా ఉండరు అసలు పొంతన్నే లేదవరికి ఆ... జనాలకి వాళ్ళు చేసింది కనిపిస్తాంటుంది మోసం కానీ ఎట్లా వాళ్ళ వెనకబడి ఎట్లా పోతడో కూడా అర్థం కాదు
ఆప్షన్లేక వాళ్ళు ఏదీ వాళ్ళు పాపంఅట్లనే చేస్తాన్నట్లున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవొ అయ్యేదాకా త ఎదురుటొడు నచ్చకనొ వాడి మీద కోపంతో ఉంది కాని తప్పు తెలిసి కూడా తిరగతాంటారు హ
వాళ్ళు బావుండారు నార్మల్కి పీపుల్స్ ఇది అయిపోతున్నారు మధ్యలో
అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అ అంత ఎక్కువ
లో క్లాస్ లో క్లాస్ వాళ్ళు ఏం కాదు హై క్లాస్ ఏం కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నీ ప్రది దాని లో
అదే లో క్లాసోళ్ళు పట్టించుకోరు మనకు దాని జోలికి అవసరం లేదు మనకు సంబంధం లేదు మనం పోలేం అనే ఇది తొ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు
మ్ వీళ్ళు ఏ క్లాసోళ్ళు అయితే మనకు అవసరమే లేదస్ల
అవసరమే లేదు ఇలాగ ఇంక మిడిల్ క్లాసోళ్ళు ప్రతి దాంట్లో దూరడం
అంటే వాళ్ళకి ఆశ ఏదో దాంట్లో వ దేమొ వస్తుం దేమో అన్న ఆశ
ఆ క
ఓకేనా ఉంటాను
ఓకే పూజ